హలో
మురళిగార మాట్లాడేది?
అవును.
రాబోయేది ఉగాది పండుగ. మీరెలా జరుప్ కుంటారండి?
చాల అద్భుతంగ జరుపుకుంటాం.
దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటదా?
ఆ ఉంటదండి మంచిగా, ఇది యాప పువ్వు, మా మామిడికాయలు, మామిడి తోరణం,
ఆ
యాప పువ్వు ఇవన్నీ తీసుకొచ్చుకుంటాం. ఇ తీసుకొచ్చుకొని, ఓ కుండాల మంచిగ అల పోసుకొని, బెల్లంసాగ లెక్క చేసుకొని, ఇంగ అవి ఇవి అన్నీ చేసుకుంటాం అండి. ఆ షడ్ రుచులు ఆ షడ్
మ్
తక్కువ పడింది తకరువు మంచిగా నెమరేసుకుంటాం. తీపి జ్ఞాపకాలన్ని.
అలాగే ఆ రోజు కొత్త పంచాంగం కూడ చెప్ ఉంటరు ఊళ్ళల్ల. అలాగే ఆ రోజు కొత్ కొత్త పంచాంగాలు కూడ చెప్పుకుంటరు. అదే మనకు తొలి సంవత్సరం. కొత్త సంవత్సరంగా చెప్పుకున్
అవును మేడం. ఆ రోజు మనకి తెలంగాణకి తొలి సంవత్సరం ఉగాది కాబట్టి, ఆ రోజు మ జాతకాలు గానీ, ఇవి గానీ, ఇ ఈ చెప్పించుకుంటాం. ఫ్యామిలీ అంతా.
పంచాంగాలు చెప్పుకుంటరు. అట్లనే ఇగ ఉగాది తర్వాత ఏమున్నది,
ఉగాది తర్వాత ఏమున్నది మేడం? ఏం లేదు ప్రజెంట్ అయితే.
నక్స్ట్ దసరా వినాయక చౌతి ఇవన్నీ మన తెలంగాణ చాల బాగ జరుపుకుంటారు.
ఆ
మంచిగ ఒకో. క్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. దసరాకి కూడ చాల బా జరుపుకుంటారు కదా! జమ్మి తీస్తారు.
జమ్మి చెట్టు గాని, పాల పిట్టనీ గాని, ఇవన్నీ కూడ మంచిగనే జరుపుకుంటాం.
ప్రత్యేకత.
ఉమ్ మా పాటే తెలంగాణ భాష.
తెలంగాణల తెలంగాణలో ఒక తీరుగా జెర్పుకుంటారు. ఆంధ్రా సైడ్ ఒక తీరుగా జరుపుకుంటారు.
ఉమ్
ఎవరికి ఉండే ప్రత్యేకత వారిదే, ఉమ్ హోలీ గూడా మొన్ననే అయిపోయింది హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు
ఆ
బండ్ల మీద తిరుపుకుంటా
ఉమ్
హోలీ గూడా
వినాయక చవితి దసరా, బతుకమ్మ ఇవన్నీ గ్రామాలలో చాలా మంచి సాంప్రదాయ పద్ధతిగా జరుపుకుంటారు. సం క్రాంతి గూడా సంక్రాంతి మూడు రోజుల పండుగ లెక్క జరుపుకుంటారు. ఉమ్
సమ్మ బోనాలు మా గ్రామాలలో మంచిగా జరుపుకుంటామండి. అదే విధంగా సంక్రాంతి గూడా మూడు రోజు పాటు జెరుపుకుంటాం.
అ.
ఉమ్ హలో తొందరేనా